అండి
హాయ్ అండీ బాగున్నారా బాగున్నామండీ
ఏముందండి పల్లికాయ ఉండే పల్లికాయ చరుగుతుందండీ కొంచెం చెత్తచెదారం ఉంటది కదా
ఔ అండి
అదే చేసేద్దామని చేస్తున్నాండి మీరేం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీగా కూర్చున్నాము
ఉహు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు
ఆడుకుంటున్నాడు
ఉమ్ హు తిన్నారాండి
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి
మేము ఈ రోజు వంకాయ చేసామండి మీరేం చేసారు ఎట్లా అండి ఫస్ట్ ఇట్లా పప్పు నానబెడతారా అండి మీరు
అంటే కందిపప్పు అయితే కొంచెం నాన ఒక ఫైవ్ మినిట్స్ అట్లా నానబెట్టొచ్చు ఇంకా పెసరపప్పుగా ఆ కందిపప్పు అయితే కుక్కర్ లోనే వేస్తా ఉమ్ కాకపోతే నేను పెసరు పప్పు వేశాను అంటే ఎట్లా చేసినా అంటే పెసరపప్పు వేసి పెసరపప్పు ఒక గ్లాస్ పెసరపప్పు అందులో కొన్ని వాటర్ యాడ్ చేసి కొంచెం ఉప్పు పసుపు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఆ కరివేపాకు ఇవన్నీ టమాటాలు కూడా ఇవన్నీ వేసి
ఉమ్ ఓకే తర్వాత పోపేస్తారా
ఉత్తపోపు అంటే ఒక్కోసారి మనకు టమాటాలు అనేవి మెత్తగా ఉడికినట్టు అనిపియ్యవు అయితే ఏం చేయ అలాంటి టైం లో ఏం చేయాలి అంటే కొంచెం స్మాష్ చేయాలి పప్పుగుత్తితోని పప్పుగుత్తితోని స్మాష్ చేసినంక ఇంకా ఇంకా కొంచెం ఒకవేళ మెత్తగా కాకపోతే ఇంక కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు పులుపు కోసం కావాలంటే కొంచెం చింతపండు రెక్కలు అయినా వేసుకోవచ్చు
ఉమ్ అవునవును అయితే మేమైతే పోపులోనే వేసేస్తామండి
అంటే తాళింపు చేసుకుంటే డైరెక్ట్ అంటే ఫస్ట్ ఆయిల్లో పప్పు అవన్నీ వేస్తే ఫస్ట్ టైం ఇవన్నీ ఏస్తాము
హుమ్
అట్లా కాకుంటే లాస్ట్ కు తాలింపు పెట్టేటట్టయితే ఇవన్నీ ఉడికి కినంక తాలింపులో కొంచెం నూనె పోసి ఆ ఇంత జీలకర్ర ఉల్లి ఎలిగడ్డ దంచి ఎండి మిరపకాయలు ఉంటే ఎండిమిరపకాయలు వేసి ఇంత జీలకర్ర కల్మాకు కొంచెం పసుపేసి కలిపి అది మొ మొత్తం అల్ల కలిపితే సరిపోతది ఇగ
ఉమ్ మీరు చేపల కూర ఎట్లా చేస్తారండి
చేపల కూర అయితే ఫస్ట్ ఫిష్ లు తెస్తారు కదా పెద్ద పెద్ద గుంటనయి నాకైతే నచ్చయండి కట్ చేస్తాం కట్ చేసి ఆమ్ మ్ పెద్ద బౌల్ పెడతాము ఆయిల్ ఏసి మళ్ళా జీలకర్ర తల్మాకు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ అయితేనేమో మనం ఒకవేళ పొయ్యి అవైల్ పొయ్యి అవైలబుల్గా ఉంటే కాల్చి మిక్సీ పట్టి అయినా కూడా వెయ్యొచ్చు
అదే అండి కాల్చి దంచి వేస్తే బాగుంటది అంటారు
ఉమ్ కాల్చి దంచి వేస్తే బాగుంటది అట్లా వేసుకున్నంక ఆ తర పోపుక వేసుకుంటాం కదా ఫస్ట్ అవి ఒక వీలయితే పచ్చిని పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు
ఓకే అయితే ఇప్పుడు మీరు ఇవి పోపు క వేస్తారా ఇవి చేప ముక్కలు లేకపోతే పులుసుులు వేస్తారా అండి
పులుసుల్ని వేస్తాను పోపుక వేస్తే ఏమైతుందింటే ఆ కొంచెం వాటర్ ఎక్కువేనానుకో ఇప్పుడు మనం పులుసు పసుకి పోస్తాం కదా అదే ఎక్కువైంది అనుకో అది మసలు చిక్కగా అయే వరకు ఉండాలి కాబట్టి అప్పటి వరకు పీసెస్ మెత్తగా అయిపోతాయి బాగా పుల్ లల్ ఆ బాగా కుళ్ళులు కుళ్లులు అయిపోయి ముళ్ళు ఉన్న అంతా మిక్స్ అయిపోతది అంత అందుకనేసి నేను పులుసుమ్ మమ సిల్నాక లాస్ట్ ఇంకొ ఇ చిక్క పడుతుంది అని అన్నప్పుడు ముక్కలు వేస్తా ముక్కలు వ కొంచెం కొత్తిమీర పుదీనా కలిపి మీద వేస్తే సరిపోతుంది
మా ఊర్లో ఐతే ఎట్లా కావుస మా అత్తయ్య గారయితే పోపుకేస్తారంండి వాసన వస్తుంది నీస్ వాసన అని
అవును చాలా మంది అట్లా చేస్తారు గాని ఒకవేళ పులుసు ఎక్కువ అయింది అనుకో అది పులుసు నీళ్ళు నీళ్ళు ఉంటది ఆ చేప
మె మెత్త కొడుకుతుది ఎటు కాకుండా అయిపోతుది ఈ పూ ఇప్పుడు ఏ కరీలోనైనా పుదీనా పోపులో వేస్త ఇస్తారా లేకపోతే లాస్ట్ క వేస్తారా అండి కొత్తిమీర తో పాటు వేస్తారా
కొన్నిట్ల అంటే ఇప్పుడు బగారా రైస్ ఉంద అనుకోండి లాస్ట్ క వేసుకుంటాము
హమ్
ఇప్పుడు కూరలలో కూరలలో కూడా కొన్ని కూరలలో ముంద వేస్తాము కొన్ని కూరలలో కొంచెం లాస్ట్ఫ ఆప్షనల్ అన్నమాట ఇక ఉంటే ఇస్తాము లేదంటే లేదు ఇక
అదే ఆ మేము ఇక లాస్ట్ టేస్ట్ ఏంటంటే మొత్తం పుదీనా టెస్టే తెలుస్తుందండి ఇప్పుడు కొత్తిమీర అనుకో లాస్ట్ కే వయ్యాలి
ఉమ్
పూదీన్ అలాగదండి పోపు కేస్తానే ఏమో దాని ఫ్లేవర్ అనేది ఆ వాసన లాగా అంతా పుదీనా టేస్ట్ కి మారిపోతుంది లాస్ట్ లో వేస్తే మనం ముందే వే వేసుకున్నాం అనుకోండి మంచిగా ఉంటది
అవు కాక్పోతే బగారా రైస్లో మాత్రం లాస్ట్ కేస్కుంటేనే దాని ఫ్లేవర్ వస్తదేమో అని నా నా ఒపీనియన్
ఆ అవునండి లాస్ట్లో ఏస్తే మన గ్రీన్గా కూడా మంచి మంచిగ్ కన్పిస్తది. ఆ చూడ్డాని గుడా మంచిగన్పిస్తది.
మ్ ఇంకా మీరింకేమైన చేస్తారా అండి ఇంకా వేరే వెరైటీస్ వెరైటీస్ ఏమైనా చేస్తారా పిల్లల్ స్కూల్ నుండి ఎల్లేసి వచ్చే వరకు
ఆ ఆ చేద్దాం అనుకుంటున్నమండి. మొన్న కంకులు ఇరిచారు దాంట్లో ఒక మూడ్ నాలుగు కొంచం లేట్ అయి ఉంటే తీస్కొచ్చారు. ఆ అదొక కాల్చి పాపకి ఈ స్కూల్కు పెట్టాను. ఇప్పుడు ఒక మూడున్నయి. అవి ఒలిచి కొంచెం బెల్లం ఏసి పాప మందం అయితయి డి
బాగుంటయి అండి అట్లా
ఆ బాగుంటయండి మంచిగా చేయాలి. లేదండి మొ మొత్తం ఒల్వాలి గింజలు ఒలిచి మిక్సీ మిక్సీ పట్టాలి గింజలు
మ్
దాంట్లో బెల్లం గుడా మొత్తం తుర్మాలి షాక్తో తుర్మి దాం ఉప్పేసి కల్పి ఆ నూనెలో వేస్తే అయిపోత యండి
అ అంటే ఇట్ల మన వాటిలాగా పకోడీ లాగాన
ఆ పకోడి లాగా కాక్పోతే బెల్లం ఎస్తాం.
బెల్లం ఏస్తారు అదే మన గారెలు ముద్ద గారెల్లాగా
ఆ ముద్ద
ఇప్పుడు బెల్లం అంటే ఓన్లీ బెల్లంతోనే చేస్కోవచ్చా లేకపో ఇంకేదైనా అంటే ఇదేమో స్వీట్ రెసిపీ కదా ఇప్పుడు మీరన్నది కంకులు ఉన్న బెల్లం.
హ్మ్ హ్ అయితే కారం, పచ్చిమిర్చి. ఇప్పుడూ బెల్లం ప్లేస్లో తీసేసి జీలకర్ర ఆ కరివేపాకు, కోత్తిమీర, ఎల్లిగడ్డ ఆ రెండు పచ్చిమిర్చి ఏస్ ఆ ఏస్ స్కొవచ్చండి ఇట్ల గుడా చేయచ్చు. ఇగ పాప కదా తన
కొంచెం స్వీట్ ఐటమ్స్ అంటే కొంచెం ఇంట్రెస్టింగా తింటరు కదా పిల్లలు మ్ యార్ మరి స్పైసీగా వాటికంటే ఇది స్వీట్ కొంచెం ఇష్టంగా తింటరు పిల్లలు అదేంటో
హుమ్మ్ అవును మంచిగ ఇంట్లో ఇప్పుడు సమ్మర్లో కాబట్టి మనకి తిన్నా గుడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు కదా
మ్ అవును.
హ్మ్ ఇంకే మీరేం చేస్తారండి పిల్లల్ వచ్చేసరికి
ఆ నేను బాలామృతం వస్తదండి మా పిల్లలకు బాలామృతంతోనే ఒక్కొక్కసారి కుడుములు కుడుములు చేస్తాను.
అవునా
ఆ మార్నింగ్ మ్యా మార్నింగ్ మార్నింగ్ కల్పి పెట్టుకుంటా ఈవినింగ్ వరకు టైట్ ఇట్ల కొంచెం ఫిట్ అయిపోతది కదా దాన్నే ఇట్లా గట్టిగా పిస్కి ఇడ్లీ కుక్కర్ ఉంటది కదా ఇడ్లీ కుక్కర్లో కొన్ని వాటర్ ఏసి ఒక్క ప్లేట్ ఒకటి రెండు ప్లేట్లు వాళ్ళక్ కు పెడ్త వాళ్ళ వాళ్ళ వరకు
ఇడ్లీలాగేనా లేకపోతే కుడుముల్గా
కుడుముల్లాగా ఒక్కొక్కసారి కుడుముల్లా పెడ్త అంటే రెగ్యులర్గా రొటీన్గా కాకుండా ఒక్కొక్కసా సారి ఒక టూ త్రీ డేస్ ఒకసారి ఇడ్లీలాగా ఒక్కొక్కసారి కుడుముల్లాగా అట్ల చేస్తా. ఇంగ అది వాళ్ళకు బోర్ కొడ్తే ఒక్కొక్కసారి దోశలా కూడా పోస్తా
హ్మ్ మంచిగొస్తాయండి దోశలాగా
దోశాలా మంచినే వస్తయి కాకపోతే అట్టు లాగ వస్తదండి
చక్కర తీయాలా
ఆహ అవసరం లేదు కరిగిపోతది మనం ఎట్లాగో మ్యార్నేట్ కోసం చేస్తాం కదా
ఓకే అయితే మేము మొన్న మాది దోశ పెనం ఖరాబ్ అయిందనేసి కొత్తది తీసుకొచ్చాము ఆ దాని మీద ఇప్పుడు కలిపి ఇప్పుడే కలిపి ఇప్పుడే పోయొచ్చా అండి
ఆ పోయొచ్చు
హ్మ్
కాపోతే కొంచెం లూజ్ అంటే ఇప్పుడు మనం అట్లు పోసుకుంటాం కదా బియ్యం పిండితోని ఆ సేమ్ అట్లనే అంటే ఇట్లా మన దోశ పిండి అంత పర్ఫెక్ట్ గా రాదు కాకపోతే అట్టు లాగా లూజ్ గా ఉండాలి పిండి అనేది ఇప్పుడు బాలామృత
నచ్చలేవు అవునండి మా అమ్మగారైతే మేము స్కూల్కి వెళ్ళి వచ్చే వరకి అట్లు పోసేవారు మళ్ళీ ఎప్పుడన్నా బెల్లం ఉంటే అట్లా రొట్టెలలో ఇట్లా మళ్లిన ముద్దలా చేసేవారు
హ్మ్ బాగుంటాయి అవి
ఆ కంపల్సరిగా రొట్టె బియ్యం రొట్టె అట్లు అసలు బాగా చె ఇప్పుడు చికెన్ మటన్ అయితే మనం చపాతి పూరి చేస్తున్నారు కానీ అప్పుడు అట్లలో లోనే చేసేవారండి
హ్మ్ అవును ఇప్పుడు అప్పట్లో తిన్న వాళ్ళే గట్టిగా ఉన్నారండి ఫుడ్ అయినా ఏదైనా
అవునండి అసలు మేము పెరుగుంటే రాగిజావ అవి ఇవి పిల్లలకు పెట్టేది కానీ ఇప్పుడు ఇక పెట్టట్లేమండి
మీకు ఆవులు ఉన్నాయా మరి అదే బర్లు బర్లు ఉన్నాయి ఇంగ పాలు ఉంటే ఒక ఇంకా సమ్మర్ కదండి ఇక సమ్మర్ కదా కంపల్సరీ చెయ్యాలి ఇక పిల్లలు ఊరుకోరు సేమియా ఐస్ క్రీమ్ అయినా వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అది చేస్తా అయి ఉండే ఎక్కువచ్చు ఇంకా అవే చేస్తా
జూస్లు అవి ఇవి
హ్మ్ జ్యూస్ చేస్తాం ఇగ గ్రేప్స్ జ్యూస్ వాటర్ మిలన్ జ్యూస్ ఇంకా మిల్క్ షేక్ ఉంటది కదా అవీ చేస్తాం మీరు
ఆ మేము కూడా చేస్తామండి ఐస్ క్రీమ్స్ అవో ఇవో ఇక ఈ సమ్మర్ ని గడపాలండి ఎలానో అలా మంచి అయినా తొందరనే టైం పాస్ అయితది లేండి ఎందుకంటే కొంచెం ఇంకా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా మ చుట్టుపక్కలా చెట్లు ఉన్నయి మాకు మంచిగా చెట్లు ఉంటాయిండి పెద్ద పెద్దవి మంచి గాలి వస్ అది ఆ
మాకు కూడా అంతే అండి మాకేమో ప్లేస్ ఎక్కువ ఉండదు కాక పోతే కానీ మేము అప్పుడప్పుడు పందిరి వేసుకుంటే కొంచెం చల్లగా ఉంటది కదా పందిరి కింద
అవునండి పిల్లలు మంచిగ స్ స్కూల్కి పోయి వచ్చేసరికి ఏడుస్తారా టీవీ చూస్తారా
ఈ ఎక్కడండి ఈ టీవీ అస్ అసలే చూడరు ఏమైనా బయట తిరుగుదామని బయట ఎంజాయ్ చేయాలని బయటికే వెళ్తారండి
వెళ్ళనివ్వండి మంచిదే కదాండి అలా కూడా
కానీ ఏంటంటే మి రోడ్ కని ఉంటది ఇల్లు క పోతే వెహికల్స్ వస్తాయి కదా అట్లా అని కొంచెం ప్రాబ్ ప్బ్లం అంతే గేట్ ఉంటే పర్లేదు కాని మాకు గేట్ ఫెసిలిటీ లేక కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే
అవునండి అసలు మీ ఇంట్లో ఆడు చెకోవడానికి పిల్లలందరు ఇష్టపడతారు కదా గేట్ లో వేసి మీరు డోర్ పెడితే బాగుండేది అసలు
ఉండదు కానీ వెహికల్స్ వస్తాయి కదా వాళ్ళకి తెలిసి ఉండాలి కదా దెబ్బదిాకుతుదింది పాడుతాము ఆ వెహికకిల్ వస్తంది వస్తుంది పోవద్దు అని తెలివాలి వాళ్ళ తెలివని పిల్లల్ని మనం రోడ్డు మీద వదిలేస్తే బాగుండదు కదా
కొన్ని రోజులు కాపాడండి తర్వాత వాళ్ళే పెద్దగావుతారు
ఉ అట్లానే చూస్తాను మీకు ఓకే అండి థ్యాంక్ యూ